ఏంచేస్తున్నావ్
ఓ మక్ తేలిదు తిన్నారా
ఆ తిన్నాము మీరు తిన్నారా
ఆ తిన్నాం తిన్నాం ఓకే ఇప్పుడ్ యాక్టుల్ల్యి స్నాక్స్ తినడానిక్ ఈ బైటికెళ్దామని అనుకుంటున్నాను వస్తావా
నేనిప్పుడె దిన కుడ్దే మాట్లాడ్తాను నేన్ సాయంత్రం తింటాను
ఆ హలో
బావున్నారా
ఆ బావున్నామండి మీర్ బావున్నారా
బావున్నామ్ ఏం జెస్తాన్నారు
మేము బయట అడక్క తీంట
నిన్న మీర్ ఏం మూవీ చూశారు
యాక్చ్వలీ ఏమ్ మువీ చూలేదు. గీతాంజలి అని ఒక వెబ్ సిరీస్ చూసాము. అది యాక్చ్వల్లీ మొన్న స్టార్ట్ ఐంది
ఓకే
ఉ అంతే
అ నేనైతే నిన్న ఆ మూవీ చూద్దాం అన్కుంటున్నాను. కానీ చూల్లేకపోయాను ఎందుకంటే నా ఫ్రెండ్స్ నన్ని అ డిస్టర్బ్ చేసారు.
ఓకే
మా ఫ్రెండ్స్ తో ఆడుకుంటా ఉంటాను. పాడుకుంటా ఉంటాను. కాబట్టి నాక్ మూవీ చు డల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఆటలు పాటలు ఉంటాయ్ మూవీలో కూడా అవే ఉంటాయ్
నాకు అందుకే మూవీస్ చూడాలని ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే ఇప్పుడలా బైట నేర్చ్ కొని అక్కడ మా హెచ్ ఒడి సారు వాళ్ళ వైఫు వాళ్ళ స్టూడెంట్సు బ్యాట్మింటన్ ఆడ్తూ ఉంటది ఓ ఉండండి అంటే వినండి చెప్తున్నా గదా
ఆ చెప్పండి
ఆ మీర్ ఇప్పుడెమన్నా తిన బైటికెళ్ళి తీస్కొన్ రావాలని ఉద్దేశం ఎమన్నా ఉందా మీకు
ఆ అనుకూంటున్నా నేను ఒక ఆరున్నర లేదా ఏడు గంటలకి బైటికెళ్ళి
ఎళ్లాలనుకుంటే మాతో గాని రావాల్ టే మీరు వస్తారా
యస్ వస్తామండి మీరు కొంచెం రెడీ అవ్వాలి కదా మీక్ ముందే మేము విజ్ఞప్తి ఇస్తాము
నేనింకా ఏం అనుకోలేదు నా తోడు వస్తున్న స్నేహితులు ఏమన్నా తింటారేమో తెలువద్ దు
ఒకే ఏడు గంటలకీ వెల్ త్తంలేండి మీ స్నేహితురాల్కి చెప్పండి రెడీ అవ్వండి
నాకేం ఎప్పుడైనా నా స్నేహితురాలికి నా స్నేహితురాలికి ఆకిలిగా ఉం దంట ఇప్పుడే
అయ్యో ఆమె రెండు సార్లు తింటుందిలేండి ఆమె కడుపు చాలా పెద్దదీ
ఆమె రూంలోనే ఉంటుంది ఇపుడు
పొద్దున్నించి ఆమె గారు ఏం చేశారన్ ట రూంలో
ఊమ్
మీరు టైం కి మాట్లాడకపోత్ తే ఉండదు ఏమో అక్కడ మేర్ మాట్లాడండి
పొద్దునుంచి కాలేజీకెళ్ళాము ఇప్పుడే ఒచ్చాము
మీరు నా కలం తీసుకున్నారు గదా ఏం చేసారు
తీసుకున్నాం గాని ఆ కలం ను బా కొంచమే ఉంది ఆ కలం ఈ ఇంకూ
అవునా వాడేసారా మొత్తం ఇంక్ ని
లేదు మీరిచ్చిందే నాకు అర్ధ భాగంలో ఉన్నప్పుడు ఇచ్చారు
అయ్యో అవునా
అవును అవును
సరేలేండి ఇంకోసారి ఒచ్చినప్పుడు పెద్దగా ఫుల్ గా ఉండేది ఇస్తా
ఉమ్ చదవడానికి ఏమి జేశారు
ఏదీ
నా పుస్తకం ఎందుకు లేదు ఉంది కదా
మీ ఇంకో స్నేహితురాలు మిమ్మల్ని వెతుక్కుంటూ పైకి వస్తున్నది
కూత ఒచ్చింది ఎగేసుకుంటా ఎందుక్ కొచ్చిందో నాకు దెలీదు
మిమ్మల్ని సంప్రదించే కోసమేమో ఎవర్లేరు కాబట్టి
ఆ కోతి ఎందుకు నీకు ఆ బిడ్డెతో రాత్రి పూటా అనింది నన్ను
ఎవరూ
ఆ కోతే
యా బిడ్డతో ఒకే ఒకే మీరు ఆహ్ మీరు చెప్ ఆ
ఆంగ్లము మాట్లాడవచ్చా
నోనోనోనో మాట్లాడవచ్చు కాకపోతే మనము మన్ నా గుర్తింపని ఇక్కడ పెట్టుకోకూడదు
మనము మన నేషనల్యాం
మీ వాయిసు కట్ అయితాంది మీరు యాడ సచ్చినారు కొంచెం ముందరికి రండి
అర్థం అవ్వలా
మీ వాయిసు మధ్యలో కట్ అయితాంది మీరు ఒక చోట జాతిగా ఉండండి
జాతిగా ఉన్నాము మీరు కూడ ఉన్న చోట మూసుకొని ఉంటే మంచిది
ఆహ మీరు దీంట్లో తిట్టకూడదేమో మీరు కొంచం ఆపుకొనుండండి
మీరు గుడా నోటు నోరు అదుపులో పెట్టుకోండి మా మల్ని రెచ్చగొట్ట కండి మనకి మన ఇద్దరికి ఇప్పుడు మంచిక మన ఇద్దరికి కి ఇప్పుడు మంచి సంభాషణ జరుగుతుంది మధ్యలో మీరు నన్ని ఇరి చ్చగొట్టి నేను మిమ్మల్ని ఆర్చి అలాంటి వద్దు
ఓఓహ్ సరే మీరు ఆండా మై ఇక్కడ వాడకుడ్దు మీరు మీరూ
నాకు అర్థం అవుతుంది నాకు అర్థం అవుతుంది కానీ భూమి పైన ఉన్న ప్రతి ఒక్కరూ అన్ని కలిపి మాట్లాడతారు మనమూ ఆ అదేంది ఆ ఉంది చెప్తాను ఒక నిమీష అ
మీరు గమ్మున ఉండకూడదు మీరు వాగుతానే ఉండాలి దీంట్లో
నేను వాగుతునే ఉన్నాను ప్యూర్ తెలుగు లైక్ అది రాదు మనకి పూర్తిగా
మీరు ఏమి ఫా ఆ విదేశాలలో పుట్టలేదు మీరు పుట్టింది ఇక్కడ అమ్మగారిపల్లిలో ఇండియాలో మీకు తెలుగు రాట్లేద మాట్లాడెకీ
ఓస్తుంది ఓస్తుంది కొంచెం కొంచెం వస్తుందే తోడా తోడా హై
ఎంటి చేస్తున్నారు
ఉమ్ అచ్చలే మీరు నాకూ ఆ ఏ విధంగా ఆయన సహాయ
లేదా
మీరు నాకి ఏ విధంగా సహాయపడుగలుగుతారు
తినడానికి బైటికీ కొత్త కిచెన్ కి వెళ్దాము
ఓకే ఎన్ని గంట్లకి ఇప్పుడు ఫైవ్ థర్టీ కి బయలుదేర్
అయ్యో లేదండి మేము ఏడుకి కదా తింటాము మీరు మళ్ళీ కొత్ ఫైవ్ థర్టీకి అంటారు ఎట్లా అది
ఆ ఓకే మరచితినండి మరిచితిమీ
ఎట్లా మరిస్తిరి
ఎట్లా అంటే అట్లానే మర్రిస్తిమీ ఇందులో పీకర్ ఆప్షన్ ఉండద పీకరు
స్పీకర్ లేదే చూస్తూయే మీరు తెలివైనోళ్ళు పెట్టుకొని మాట్లాడేద్దామనే ఆ
మ్ ఆ అంటే ఇది ఎట్ట ఇది సెక్యూర్ అప్ప ఇది
ఏమో తెలిదే ఏమో ఆమె చెప్పితే మా స్నేహితురాలు చూస్తిమీ బ
హు మ్ పర్లేదే మీ ఆ ఇష్క్ పోన్నానైనా గాని ఆ హిందీ పొంద్నైనా గాని తెలుగు ఇంద స్పష్టంగా మాట్లాడుతున్నావ్ అంటే
మాట్లాడ్ అతనే నడిసినప్పటి నుంచి అదే కదా మాదే అన్నిది వచ్చు మాకా
ఉమ్
ఆ ఏమనుకుంటారు మీరా
ఆ
ఆ ఇంకా కొంతసేపు లేండి అయిపోయింది.
చాల అయుండాది మనమ మాట్
మీరు అట్ల చెప్పకూడదేమో కదండియా మీరు అ చెప్పకండియా ఓకేనా మీ నోరు
తెలియదు కదండి ఫస్ట్ పరిచయంలో ఏం లేదు లేండి అదంత
ఏమో ఎవరికి తెలుసు బ్లాంక్
ఆ ఇక్కడ ఒక మనిషి బాలుడు భలే ఉన్నాడే బ్లాంక్
బా అంటారండి ఈడ పుతు ఈడ కాయ ఈడ ఇక్కడ మేమున్న చోట ఆ మేముండ చోట
చిస్తున్న ప్రాంతంలో ఇప్పుడు ఒక అబ్బాయి బండ్లో పోయినాడండి. భలే ఉన్నాడు అబ్బాయి
మన చెప్పకూడుదు లేంది మనకి ఎందుకు
ఉమ్
మనము గమ్మున ఉందాము ఎందుకు మళ్ళీ పోయేది.
లో కోతులు గుడ ఎక్కువయిడా
అవునా ఇక్కడ ఏందో ఎండలు చాలా అండి అయ ఎండలో దాహమేస్తాది బాడి అంతా ఇదే అయిపో తది
ఆ బాగా తినేసి వాటర్ ఎక్కువ తాగండి మీరు
సరేలేండి చెప్పారు కదా సేస్తాము
ఇంకేమండే
ఏమి లేదు మీరే చెప్పల్ల మాదేముంటది ఇక్కడ ఎవరో తిత్తుకుంటాండరు. సబ్బుతో కొట్టేస్తా అని జెప్పి
తెల్లారి ఎం తిన్నారండి
ఏవా చపాతియా సికెన్ కూరా అది దోసకాయ్
దోసకాయ యాడ తెచ్చుకున్నారా ఆడ మార్కెట్ కాడ తెచ్చుకున్నారా
ఆ అవునులేండి మా స్నేహితుడు అనే ఒక మనిషి తె చ్చి అట్ట స్నా సహాయం చేస్తిడి
ఉమ్
ఆ మీరా ఏం తిన్నారు మధ్యానమా
మేమూ నా ఫ్రెండు మ మట్టన్ కర్రి తెచ్చింది నా స్నేహితురాలో
ఓయ్యో హ
రాలు పప్పుకూర తెచ్చింది. ఇంకొ స్నేహితురాలు అనపు గింజల కూర తెచ్చింది. మూడు మిక్స్ కొట్టేశిన
ఆ అప్పో బాగ తిన్నార అయితే మంచిది లేండి
అట్టాగే మళ్ళా కలమ్ రాసేకి పెన్ను రాద్దాం అనుకుంటినే అదే టైం పెన్ను చూస్తే పెన్ను లా ఇంకా స్నేహితురాలని ఎందుకు డిస్టర్బ్ చేసేది మనకంటూ ఒక చెల్ ది అని చెల్లి క్లాసికి పోయి కళం తెచ్చుకున్నామండి.
అయ్యో చాలా మంచి పని చేసిర్ లేండి
సర్లే అండి రేపు మళ్ళీ కలుద్దాము అంతలేక ఇంక సెలవు తీసుకుందమా
అ
సరే అత్నే అత్నే మం
ఆ సరేలేండి మరి చేస్తాను
ఆ సరే అండి ఇంకా సెలవు మీకు మా కు అ